హలో
హలో హలో హలో వినిపిస్తున్నా
ఆ వినిపిస్తుందండి చెప్పండి. తిన్న మండి మీరు తిన్నారా.
తిన్నారండి.
ఏం చేస్తుంది ఆ తిన్నామండి మీరు తిన్నారా మరి
ఆ తిన్నానండి ఏం కర్రీ
మాదా అండి ఇవాళ బెండకాయ అండి.
ఎక్కడ ఎక్కడ ఉన్నారు.
కాలేజ్ లోనే ఉన్నామండి. కాలేజ్ క్లాసెస్ అయిపోయినాయి లంచ్ అయిపోయింది. ఇక ఎక్స్టర్నల్స్ ఉన్నాయి. మా జూనియర్ వాళ్ళకి అందుకని ఇలా ల్యాబ్ పెట్టలేరు. అందుకని బయటే ఉన్నాం. బై అంటే క్లాస్ లోనే ఉన్నామండి.
అవునా అండి.
అవునండి ఏం చేస్తున్నారండి. మరి మీరు ఎక్కడన్నారు భోజనం చేసారా ఇవాళ. డే ఎలా అయింది మరి
ఇంకా డే కాలేదు కదండి. డే కాలేదు కదాండి.
అవునండి.
ఆ క్లాస్లోనే ఉన్నాను క్లాసెస్ జరుగుతలేవు మాకు.
అవునండి అయినా ఆ మరి వాళ్ళు ఒక్క క్లాస్ అయినా
ఆ అయిందండి రెండ్ ఒక క్లాస్ అయింది.
అవునా అండి.
అంతే చాలా ఎండగా ఉంది అసలు ఎల్దామంటే పర్మిషన్ లేదు.
ఎంతైనా ఇప్పుడు వెళ్ళకండండి. ఆ ఎండ తగ్గినాక త్రీ ఫోర్ వరకు వెళ్ళండి ఈవినింగ్ వరకి.
అవునండి ఆ ప్ ప్పుడే వెళ్తమండి
మ్ హు ఏం చేస్తారండి మరి మీరు స్టడి
బి ఫమస్ అండి మీరు
అవునా అండి ఏమేం సబ్జెక్ట్స్ ఉంటాయండి మరి ఇప్పుడు ఏ సేమ్ అండి మరి మీరు
సిక్స్త్ సెమిస్టర్ అండి
సబ్జెక్ట్స్ ఎం ఉంటాయండి మరి తెలుసా అండి
అం తెలుసండి ఎచ్డిడిటి కాలేజి క్వాలిటీ అక్వెరేన్స్
హలో